డిబా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారు
ఆ బాగున్నామండి తిన్నారా అండి
లేదండి ఇంకా టైం కాలేదు
అవునా ఏం చేస్తున్నారండి అంటే
నేనాండి
ఉమ్
మన వడుతో త ఆడుకుంటాను అది
మార్నింగ్ వార్క్స్ అన్ని అయిపోయాయా అండి
ఆ అయిపోయినాయిండి అన్ని వర్క్స్ అన్ని అయిపోయినాయి
ఆ
మియ్యి అయిపోయినాయా
హ అయిపోయినాయండి ఏం లేదండి ఖాళీగా ఇప్పుడే ఈవినింగ్కి ఏం ప్రిపేర్ చేయ్యాలా అని ఆలోచిస్తున్నామండీ
అవునా మీరేం చేస్తుర్రు ఈవినింగ్
ఉ
ఈవినింగ్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు
అంటే చపాతీ ఉన్ను దాంట్లోకి ఇంకా ఏమన్నా కాంబినేషన్ కర్రీ పెడదామని చూస్తున్నామండి
ఉహు
ఉమ్
ఏం కర్రీ ఏం కర్రీ జేస్తారు
ఎగ్ బుర్జిగాని లేకపోతే ఉ అదేమంటారు పప్పు చేద్దామని చూస్తున్నానండి
ఆహ
ఉమ్
ఉహ్ ఇంకా ఏంటండి ఇంకేం సంగతులు
చెప్పాలండి మీరేమిటిదండి వర్ ఇప్పుడు నైట్ స్పెషల్
పోవ ఏంటో అండి నాగూడతెల్వదు స్పెషల్ నిన్నఅయితే ఆ చాపల్ కూర ఉండే మరి ఇవ్వాలా పొద్దున్న మా మేడం చ చట్నీను చాపల ఫ్రై ముక్కలు పెట్టింది ఇప్పుడు సాయంత్రం ఏం చేస్తదో మరి మేడం
అవునం మీరు మీ లైఫ్ లో ఏమన్నా టూర్స్ ఎక్స్ప్లోర్ చేశారా అండి అంటే బయటికి ఎక్కడైనా
ఉమ్ ఉమ్ వెళ్ళాంగదా
ఎక్కడెక్కడికి వెళ్లారని
వైజాకు
ఆ
తర్వాత ఉమ్ అ మ భువనేశ్వర్
ఉమ్
ఓ తర్వాత కేరళా
ఉహు
తర్వాత ఇటు ఆమ్ ఔరంగాబాద్
ఓకే
గోవా
ఉహు అందులో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటండి
అంటే మీకు బాగా నచ్చింది అందులో
అన్ని మంచిగానే ఉంటాయి అన్ని ఔరంగావద్ ఔరంగాబాద్ కూడా వన్ పిల్లర్ ఒకటి స్టోన్ మీద అది అమ్ చేసారు దాన్స్ ఔరంగబాదులో
ఉమ్
ఔరంగాబాద్ లో ఒకటే రాయిని జేక్కారు అజంతయ ఎలేరు అంటారు కదా ఉహు
ఉహు
ఇంకా మీ
మీరేటు తిరిగారుంటే మీరే అ తరిగారు
హు వైజాగ్ తిరుపతి భద్రాచలం
ఉ
ఊ హా వెళ్ళానండి
బుర్ర కేవు దగ్గర ఆ మన ఆ బుర్ర కేవ్స్ ను తర్వాత ఆ పక్కన హు కోట ఉంటది కదా
ఆ పార్క్ అదే అరుకు తోటలు
ఆ అరకు అరకు ట్రైబల్ వాళ్ళ చూసార అండి దిమ్సా డాన్స్
ఆ చూసానండి ఆ పార్క్ లో థీమ్స్ ఉంటాయి వాళ్ల యి
చుంటాయి
ఆ చూసాను అవునండి చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి వాటిని కానీ పల అంటే తెంపదు అంటారు ఆ అవునండి అవునను
పార్కులో చాప బండ అని ఉంటది ఎప్పటికి వాటర్ అక్కడ పోయారా
ఆ వెళ్ళానండి హు ఉహు వేళ్ళను అండి ఆ
అక్కడ చేప బండ ఆ వల్ల వాటర్ ఫాల్స్ కూడా ఉంది కదా
హు హు ఊ
వాటర్ ఫాల్స్ కూడా పోయిలా అక్కడ
హు వెళ్ళాము అండి వెళ్ళాం
ఎట్లా పోయారు బస్ లోనా ట్రైయిన్లనా లేకపో ఎక్కడి నుంచి
ఆ మేము మా అంటే కాలేజ్ నుంచి వెళ్ళాము కాలేజ్ టూర్
కాలేజీ టూర్ సముద్రంలో హు ఈత కొట్టారా
ఆ అంటే నాకు ఈత రాదు కాని అలలలో ఆడుకున్నానండి బాగ హు అవును
ఆ అరకులో కూడ మంచి టైబల్ ఆ అరకులో కూడ ట్రైబల్ ట్రైబల్ లోళ్ళు ఆ చేసిన విగ్రహాలు
అవన్నీ చూసానండి వాటితోటి ఫోటోలు కూడ దిగాను చాన నేను మ్యూజియం కి కూడ వెళ్ళానండి మ్యూజియం లో చాలా వింటేజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడ చూసాను వాటిలో కార్స్ అవన్నీ కూడా ఫొటోస్ దిగానండి
ఉ వాళ్ళ యొక్క ఆచారాలు ఎట్లా ఉండేది ఎ
అలా కత్తులు అలా అవి అవన్నీ కూడా చూ ఆ
ఆ అమ్మమ్మా అరకు పోతుంటే అవి ఘాడ్స్ వస్తాయి కదా లోయలు
అవునండి అవి కూడ చూసాను గాడ్స్ కొండ మీద నుంచి
అనీ
హా వెళ్ళా అండి అక్కడ మేము యాక్చువల్గా మా బస్సు ఒక్కటి వారికి ఆపారు తర్వాత ట్రైన్ లోనే వెళ్ళాము లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా
ఒకటే ట్రయిన్ ఉంటది అది దేరండల్ ఎక్స్ప్రెస్ ఏదో ఉంటది దేరండల్ ఎక్స్ప్రెస్ ఎక్తే
ఆ లోకల్ ట్రైన్స్ మళ్ళీ మా ఫ్యామిలీ తోటి వెళ్ళాలండి ఒకసారియినా
వెళ్ళండి వెళ్ళండి బాగుం కెరండల్ ఎక్స్ప్రెస్ ఆ నలభై తొమ్మిది కేవ్స్ ఏమో ఉంటాయ్
అవునండి నలభై తొమ్మిది ఏమో ఉంటాయి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయ్యాం
ఆ
హ
ఆడ ఫుడ్ అరేంజ్ చేస్తారా వాళ్ళు మ
ఆ ఇంకంతా కాలేజ్ తరపు నుంచి అండి కాలేజ్ వాళ్లే చూసుకున్నారు అంత ఫుడ్ అవన్నీ కూడ మా కాలేజ్ అరేంజ్ చేసుకున్నారు ఆ హలో
హలో
ఆ చెప్పండి
ఇక కాలేజ్ అన్నాక ఎట్లుంటందో తెలిసిందే గా బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఇక వాళ్ళ బడ్జెట్లలో పెడతారు
అ
ఆ ఏంటండి అ వన్ వీక్ వేసామండి
ఆ వందిత
వీకేసమ వన్ వీక్ అ
హ
ఉ కృష్ణూ టెంపుల్ అండి అదే ఇస్కాన్. ఇస్కానా అండి. సింభాచ్చ నరసింహస్వామి టెంపుల్.
మ్ హుహుమ్ నరసింహాస్వామా. వెంకటేశ్వర దేవుడు. వెంకటేేశల దేవుడిది ఏదో ఉంటదిగా.
ఆ వెంకటేశ్వర స్వామిదా, నరసింహస్వామి టెంపుల్. ల్ ఐడి ఉందినినేమోండి వెంకటేశ్వర్ టెంపుల్ క మేము వెళ్ళలేదు మేము వెళ్ళిన నరసిహస్వామి టెం నేను ఇస్కాన్ కి వెళ్లా.
ఉమ్
మ్ గప్పుడు ఉంది బీచ్ పక్కనా. కైలాస్ గిరి పార్క్ ఉంటది కదా.
మ్ హు
లో గుడి ఎల్లాం.
కైలాస్ గిరిలొ అది ఎక్కరా రోప్.
మ్ హు లేదండి ఎక్కలేదు.
ఊ ముచ్చ రోపా నేను ఎక్కాం రోపు బాగుంటది.
ఉ హు నేను ఎక్కలేదండి అప్పుడు ఇంకా. కుదరలేదు నాకు కొంచెం భయం అనిపించి ఎక్కలేదు అన్నమాట.
మ్ విశాఖపట్నంల ఏమి బీచుంది సార్.
హమ్
విశాఖపట్నంల ఏమి బీచుంది సార్.
మ్ ఆర్కే బీ తృషకొండ బీచ్ రెండే అనుకుంటా అండి. అంత వస్తలేదు రెండు బీచెస్ ఏమో భయ్యా తర్వాత ఇ కైలాసగిరి పార్క్ ఒకటి తర్వాత మళ్ళీ షిప్పింగ్ యార్డ్ ఉంది కదా. ఉమ్ అక్కడికి వెళ్ళాము.
మ్ ఐ సీ షిప్ యార్డ్ లొ. షిప్ యార్డ్ లో పక్కన చాపలు వాళ్ళ మార్కెట్.
అవును అవును అవును అక్కడ వరకే ఆలోయడ్ కదా అండి అక్కడ వరకే వెళ్ళాం ఇంక రకరకాల. కాల చేపల్ని చూసి
మార్కెట్ లో కూడా రకరకాల చాపలు ఉంటాయి.
మ్ అవునండి చాల రకాలు ఉంటది. యాక్చువల్ గా బీచ్ మధ్యలో నుంచి బైక్ రూట్ ఉంటదంట అండి అది సమ్మర్ సీజన్. మధ్యలోనే ఓపెన్ అవుతదంట మా ఫ్రెండ్ చెప్పింది.
ఓహో
ఉమ్ బాగుంటదంట ఈసారి వెళ్ళినప్పుడు అది ఎక్స్పి ఎక్స్ప్లోర్ చేయాలా మా ఫ్రెండ్ తీసుకెళ్తా అన్నది ఇంకా కుదరలేదు దానికి.
అవునా
హమ్
ఉమ్ హు ఉమ్ హు సరే ఓకే.